హలో బావున్నావా
ఊ బావున్నా నువ్వు బావున్నావా
ఉమ్ బావున్నా ఏం జెస్తన్నవ్
ఏం చెయలే కాలిగనె ఉన్న ఫోన్ చుస్తున్నా నువ్వు
ఆ నేన్ నేన్గుడంతే రీల్స్ చూస్తాన ఏందో యాక్సిడెంట్ అయిందంట ఇక్కడ మదన్ పల్లిలో
ఆహ్
అదే రీల్లో వచ్చింటే చూస్తాంటి
ఉహు ఇంక తిన్నావా
ఇంకా లేదు మార్నింగ్ టిఫిన్ చేస్నా. టీను చపాతి చేస్నా. ఇంకా తిన్లేదు. నువ్ తిన్నావా.
ఆ తినేసోచ్చా
ఉమ్ ఏం తిన్నావ్
ఎన్నో పెట్నర్ ఫంక్షన్ లో అతినేసీన కలర్ రైసూ కొరుమకుర
ఓహో ఇంకా న్ నిన్న సడన్ గా ఏమైందంటే సార్ నన్ను లేపి రేడియేషన్ అంటే ఏంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ గా చెప్పు అనీ అడిగినాడు ఉమ్ ఏందీ అసలు రేడియేషన్ అంటే ఎగ్జాక్ట్లీ నాక్ కొంచం కన్ఫ్యూజంగ్ గా ఉంది చెప్తావా ఏమైన తెలిస్తేనికి
ఆ నాకు కొంచెం తెలుసు సింపుల్ గా నేన్ నే ఏం చెప్తామంటే ఎనర్జీ వేవ్స్ కానీ పార్టికల్స్ పార్టికల్స్ ఫా ఫామ్ లో ట్రావెల్ అవ్వడం ని రేడియేషన్ అంటారు.
ఓహో ఎనీ ఎనర్జీ వేవ్స్ అన్న ఇంకే పార్టికల్స్ ఫార్మ్స్ అన్న ఒక ట్రావెల్ చేస్తే వాటిని రేడియేషన్ అంటారా ఉమ్ అంటే లైక్ సన్ లైట్ కూడా రేడియేషన్ కిందకే వస్తుందా
ఆ అవునవును ఇంకా సన్ నుండి వస్తుంది గదా ఆ అల్ట్రా వైలెట్ రేడియేషన్ నేసి అనొచ్చు దాన్ని కూడా
ఉమ్ ఇంకా రేడియేషన్ అంటే క చాలా డేంజరస్ అని విన్నా నేను చిన్నప్పటి నుంచి చాలా డేంజరస్ అది అని వింటా వచ్చిన
ఆ కరెక్ట్ ఎ అంటే దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఉ టాయినమాట కొన్ని టైప్స్ డేంజరస్ గా ఉంటాయి ఇం కొన్ని సేఫే
ఆ అంటే మనం ఎట్లా అంటాం కొన్ని సేఫ్ కొన్ని డేంజరస్ అంటే ఎమన్నా డీ డిఫరెన్షియేట్ చేసేకి ఎమన్నా ఉందా అంటే ఫీచర్స్ ఎమన్నా ఉన్నాయా
ఆ ఆ ఉన్నాయి ఇట్లా టూ టైప్స్ ఏమో ఉన్నాయి ఒకటి అనాలైజింగ్ ఇంకోటి వొచ్చేసి నాన్ ఐనైజింగ్
ఆ అంటే ఆయనయ్సింగ్ అంటే ఏంటి అంటే
ఐనేజింగ్ అంటే హ హై ఎనర్జీ రేడియేషన్ ఐటమ్స్ ని డ్యామేజ్ చేయగలదు
ఉ అంటే అట్టెంపట్స్ ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట ఎన్నోఈజింగ్ అనేది
ఆ
అంటే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైన్ చెప్
ఆ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎక్స్ రే వేవ్స్ గామరేస్ ఎనిమ్
ఆ ఆ ఇంకా నాన్ ఐనేజింగ్ అంటే ఇంగ ఎట్లా
ననైజ్ నాన్ ఐనేజింగ్ అంటే లో ఎనర్జీ హార్మ్ఫుల్ కాదు అన్మా మోస్ట్లీ అందుకు అది నాన్ ఐనేజింగ్
ఓహో అంటే ఇప్పుడు ఐనేజింగ్ అంటే హై ఎనర్జీ నాన్ ఐనే జింగ్ అంటే లో ఎనర్జీ అది హార్మ్ఫుల్ ఇది హార్మ్ఫుల్ కాదన్ మాట
ఆ అంతే
ఇంకో ఎగ్జాంపుల్ మొబైల్ సిగ్నల్స్ వొస్తాయా నాన్ ఐనేజింగ్ గదా అది మనకి ఎం హామ్ చేయదు కదా
ఆ ఆ అవునవును అలానే అవే గదా ఇంకా మొబైల్ సిగ్నల్స్ అంటే అంటే రేడియో వేవ్స్ మైక్రో వేవ్స్ కదా వాటి వల్ల మనకి మంచి లే
ఉమ్ ఇంకా మెడికల్ ఫీల్డ్ లో రేడియేషన్ యూస్ చేస్తారు గదా చాలా విన్నాను నేను
ఆ అవునవును మేడం చెప్పా గదా ఎక్స్రేసు ఆ ఎక్స్రేస్ ని సిటీ స్కాన్ స్లో యూస్ చేస్తారు అది కొంచెం డైంజరసే కానీ డిసీజ్ కోసం ఏం చేయలేము ఇంకా
ఉమ్ అయినా అవి కొంచెం డేంజరస్ అయినా కొంచెం డిసీజ్ డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవు తుంది ఏమో గదా అవి
అవుతుంది ఇంకా అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా రేడియేషన్ థెరపీ యూజ్ చేస్తారనమాట
ఓహో కానీ కొన్ని రేడియేషన్స్ చాలా డేంజరస్ కదా అంటే ఎక్సెసివ్ రేడియే షన్స్ ఉంటాయి కదా అవి చాలా డేంజరస్ కదా
ఉమ్ నిజమే అది మాత్రం ఎక్కువ ఎక్స్పోజర్ ఉం ఓ బాడీ సెల్స్ మీద డ్యామేజవుతుంది అనమాట ఎక్కువ అట్ల వాళ్ళ అన్నీ చూసే చేస్తారు
ఓహో అంటే దీని వల్ల ఏమైనా క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందేమో గదా
ఆహ్ అవును ఖచ్చితంగా క్యాన్సరిస్క్ ఉంటుంది అలాగే ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అవకాశం ఉంటుంది వీటి వల్ల
ఆహ్ ఉహ్ ఇంకా వచ్చీ న్యూక్లియర్ న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఏం అనిపిస్తుంది నికీ
నాకైతే ఆహ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూస్ చేస్తారు అని నేను అనుకుంటా ఆ అంతే
ఓహో అంతేలే కానీ యాక్సిడెంట్స్ జరిగితే చాలా డేంజర్ గదా ఇప్పుడూ ఇప్పుడు ఇప్పుడు చ ఉనట్టుండి బ్లస్ బ్లాస్ట్ అయిపోతాయి మొత్తం స్టి స్టేటే అంటే స్టేట్ స్టేట్ గా సిటీ మొత్తం అంతా స్ప్రెడయిపోయి ఆ మొత్తం వచ్చేస్తుంది గదా అగ్గి అంత వచ్చేంది తుందిగద
ఆ అవునవును కరక్టే అంటే రేడియేషన్ అయినప్పుడు ఎన్విరాన్మెంట్ కి చాలా డ్యామేజె ఉంటుంది రేడియేషన్ వల్ల ఆ పక్షులు చనిపోతాయి అలాగే హ్యూమన్స్ కూడా బ్రెయిన్ సి అంటే బ్రెయిన్ కి మ సంబంధించి ఎమన్నా జరుగుతుంది
హు అవును మొబైల్ యూజ్ చేయడం వల్ల ఏమనా మొబైల్లో యూజ్ చేస్తాం అప్పుడు రేడియేషన్ అవు ఉంటుందిగా అప్పుడు అదేమన్నా డేంజరా
ఆహ్ నార్మల్గా యూస్ చే యూస్ అంటే నార్మల్గా యూస్ చేస్తే ఏం కాదు కానీ ఏంకాదు
ఓ అంటే ఓవర్గా యూస్ చేస్తే అయితుంది కానీ మనం అవాయిడ్ చెయ్యాలాన్నమాట ఓవర్ యూసేజనేది
ఆహ్ కరెక్టే నువ్వు చెప్పింది ఇంకా వాటి సేఫ్టీ కోసమంటే అట్లా రేడియేషన్ దగ్గర దూరంగా ఉండాలంటే మనం ఫోన్ ని కూడా కొంచెం డిస్టెన్స్ లో పెట్టుకోవ్లన్నమాట నైట్ టైమ్స్ గానీ అప్పుడు అయితే మరి కొంత మంది తల కిందే పెట్టుకొని పనుకుంటుంటారు
ఉహ్ అవును నేనైతే త ప పక్కనే పెట్టుకుంటా తెల్సా ఫోను ఇంకా బ్లూటూత్ కూడా ఉంది అది కూడా పక్క పక్కనే పెట్టుకొని పనుకుంటా నేను
ఆన్లో ఉన్నా వేస్టే ఆ అప్పుడు కేందుకంటే మనకేం మెసేజెస్ రావు కదా అప్పుడు
ఉహ్ నావి ఏందది డేటా ఆన్ లో ఉంటుంది వైఫై ఆన్ లో ఉంటుంది బ్లూటూత్ ఆన్లో ఉంటుంది లొకేషన్ ఆన్లో ఉంటుంది హాట్స్పాట్ కూడా ఆన్లో ఉంటుంది అన్ని ఆన్లో పెట్టుకుని ఉహ్ పంగునె సట్లీ
ఉహ్
ఉహ్ ఇంగ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది రేడియేషన్ నుండి మనకి
ప్రొటెక్షనా అంటే షీల్డింగని ఒక ప్రాసెస్ యూస్ చేస్తారు
ఆహా
లెట్ బాల్స్ లాగ అనమాట
ఆ అంటే హాస్పిటల్స్ లో డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకుంటారు గదా.
ఆవును కరెక్ట్ త ఉహామ్ తీస్కుంటారు అంటే ఆ రేస్ ఎంత మటుకు బాడీ మీద పడాలి అనేసి ఆ ఎక్సపోసర్ చూస్కుంటాడంట వలు
హ్మ్ తాగిచుకో తగ్గిచ్చా దానిక్కా
హ్మ్ తగ్గించాడానికే చూస్తారు.
హ్మ్ ఇంగా సండేడేషన్ నుండి ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి మనం
ఇమ్ సన్ రైజేషన్ ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎం లేవు సన్ నుం చి ఎందుకన్ ఓజోన్ లేయర్ మంచిగానే ఉండింది. ఓజోన్ లేయర్ డామేజ్ హార్ట్ మనం ఏమన్న సన్‌స్క్రీన్స్ అలాంటి యూస్ చేస్తే మనం ఏమన్న ప్రొటెక్ట్ అంటే కొంచెం
హ్మ్ అవున్లే కానీ సన్‌స్క్రీన్స్ అసల్ చూస్తాంటే ఫైవ్ హ్యా సిక్స్ హండ్రెడ్ త్రి హండ్రెడ్, ఫోర్ హండ్రెడ్ ఎంత ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఎంతో త్రి హండ్రెడ్ అంటా
అవును కరెక్ట్ ఏ మల్లా ఆమె ఏవి ఏవి యూస్ చేస్ అంటె మనయ స్కిన్ కి సరిపోతాయో లేవో కూడా తెలీదు.
ఆ అదిదా ఇందులో మల్లా టైప్స్ కూడా ట్రైసిక్ డ్రై స్కిన్ అంటా వెట్ స్క్రిన్ అంత ఎవరికి తెల్సు యే స్కినో ఇది ఏదో కూడా తెలీదు నాకయితే
అవును అది కరెక్టే మల్ల ఏవేవో యూస్ చెసి ఏమేమో అయిపోతుందని, నేను బయపడ్తుంటే నేను తీసుకోను.
హ్మ్ అసల్ నేను ఎన్ని సార్లు అనుకుంటాను. సన్‌స్క్రీన్ తీసుకుందాం. నేను మా అక్క కి చెప్తా సన్‌స్క్రీన్ తీసుకున్నాం అక్క సన్‌స్క్రీన్ తీసుకునం అన్ని ఆన్లైన్లా కుడా చూస్తాన మళ్ళ లాస్ట్కి బు బుక్ చేసేద్దామ బుక్ చేసేద్దామ అసలు బుక్ చేసేద్దాం అని పోత మళ్ళ ఎందుకు మనం ఫేరెన్ లవ్లీ వే ఫెరెన్ లవ్లీ నె వాడుకుంటే పోతుంది కదా అనిపిస్ స్తుంది మల్ల ఆర్డర్ చేయను పాడులే
అంటే మనకి కరెక్ట్ గా తెలీదుగా ఒక భయంగా ఉండిపోతుంది.
అవును అసలు కొంతమంది అయితే స్కిన్ కేర్ మీద ఎంత అసలు వాళ్ళ పాకెట్ మనీ అంటె దానిపైనే కుంగరిచ్చేస్తారు అసలు మాయిశ్చరైజర్ అంటా సీరమ్స్ అంటా ఏందేదో కొంటరు.
మంచిది తీసుకుంటాను
హ్మ్ ఊ ఇంకా వచ్చి హమ్ ఇంగ మనకి తెలీదు కాబట్టి నేను ఆ ఎప్పుడు కొన్లేదు.
ఊ నేను అంతే ఆ సాయి పల్లవి ఏదం కీ తెలుసులే ఫిదా సినిమా లో ఉంది చుడు ఆమెకి ముందు పింపిల్స్ చాలా ఉన్నయ్ అవన్నీ ఆమెకి పోవడానికి కారణం ఆమె సన్‌స్క్రీనే అంటా.
ఉహూ
ఆమ డాక్టర్ కాబట్టి ఆమెకు అన్ని తెలుసు కాబట్టి అమ్మాయి యూజ్ చేస్తంది. మనకేం తెలుసు
అ ఆ ఆ అసలు మనం హాస్పిటల్ పోయిన కూడ వాళ్ళు ఇట్లా పింపుల్స్ అంటా అ ముట్టిమలు ఏమో అంటారు కదా దానికి కూడా ఎంత తీసుకుంటారో వాళ్ళు సన్‌స్క్రీన్స్ ఇస్తరు. ఎనో ఆయిన్మెంట్స్ అన్ ఈ ఇస్తారు హ్మ్ ఇగ మనం డైరెక్ట్ సన్‌లైట్లో ఎక్కువ టైం ఉండకూడదు అనమాట ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎక్కువ ఉండకూడదు మనం
హ్మ్ కరెక్టే
హ్మ్ హ్మ్
అది
బ్లాంక్ ఇంకా ఫైనల్ గా రేడియేషన్ యూస్ఫులా లేకుంటే డేంజరస్సా మనకి
అండి అంటే రెండిట్లో ఉంటుంది అంటే మనం యూస్ స్ చేసే దాన్ని బట్టి ఉంటుందనమాట అది.
ఉమ్ అంటే ప్రాపర్గా యూస్ చేస్తే బెనిఫిట్ అంటావు
హ్మ్ అంతే ఇంకా లేదంటే రిస్క్
సరేలే అర్ధమైంది క్లారిటీగా చెప్పినవు
ఉమ్ సరే
ఉమ్ సరే బాయ్
ఎప్పుడైనా మళ్ళ మాట్లాడదాం
ఉమ్ సరే